హలో
హలో!
ఆ బాగున్నారా?
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా?
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు.
ఏం లేదు క్లాస్ లో ఊరికే కూర్చున్న బోరు కొడతాంటే
అవునా తిన్నావా?
ఆ తిన్నా నువ్వు
ఆ తిన్నా ఏం తిన్నావ నువు
మాకు దోశ పెట్టినరు నేను ఈరోజు మూడు దోశలు తిన్నా నువ్వు
అవునా మాకి ఈ రోజు మా ఏదో తిన ఉప్మా పెట్టినారు మాకు
ఆ
ఏదో చేసారు అట్ల అట్లా ఏం బాగా చెయ్యదు అంటే ఈ రోజు కూరగాయ లేచి చేసినారు ఆ ఆ ఉర్లగడ్డ ఇంకా మల్లి దాంట్లో వచ్చేసి క్యారెట్ అందుకు వేసి చేసి రాను
అవునా మకి దోసలు పోసినారు ఆమె నిన్నని దోశకి నానబెట్టిందింట గ్యాస్ అయిపోతది అని చెప్పి ప్పేసి ఈ రోజు పోసేటప్పుడు అంతా ఉనింది
అవును గ్యాస్ పిక్తది పోయింది కదా ఇప్పుడు ఇందాని వల్ల
ఆ పచ్చి పులుసు పోస్తారు
ఆ నిజమే కట్టెలపోయి పైన ఇస్తారేమో వానికి
ఆ అంతే
అవు ఇంటి దగ్గర కూడా మామూలుగా గ్యాస్ తీసుకుంటాం కదా మనము అప్పుడు అరవై రూపాయలు పెరిగిందంత
ఆ ఈకే వైసీ చేపీచుకోవాలి అది
అవును ఏందో అన్ని పెరిగిపోతా ఉంటాయి. మని మాత్రం ఏవి ఉండదు
ఇంకా రెండు రోజులుంటే పెట్రోల్ రేట్స్ కూడా పెరిగిపోతాయి
ఆ అప్పుడు ఎట్లనో అప్పుడు అందరం నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తా ఉంటాం ఏదాని
ఇంకా ఆ
మీకు మధ్యాహ్నం ఏం చేసిన
ఆ అన్నపక్కాయ ఎం లేదు దాంతో పప్పు చేసినారు
అనపకాయలు ఇప్పుడు అనపకాయల కాలం కాబట్టి అనుతలి చేస్త ఉన్నారు ఎక్కువ ఎక్కువ మాకి అంతే ఎప్పుడు చేస్తానే ఉంటారు ఆడపకాయలు కూర తక్కువ తక్కువ రేటింది
అనపకాయల్ రేట్ పెరిగితే బాగుంటది వీళ్ళు చేయరు
ఇంకా అవి చాల రోడ్ల పైన నీస్ అమ్ముతా ఉంటారు చాలా తక్కువ తక్కువ అని అవే తెచ్చి వారన్కి ఒక నాలుగు సార్లు అవే చేస్తారు
అవును అసలు
నీకి ఏమైనా వచ్చావంటలు
నాకా నాకు చికెన్ కర్రీ వచ్చు
ఓ అవునా ఎట్లా చేస్తారు చికెన్ కర్రి
ఫస్ట్ చికెన్ బాయిల్ చేసుకోలా కొంచెం ఉప్పు కొంచెం పసుపెసుకొని చేసుకున్న తర్వాత అది ఒక చ అంటే పట్టుకొని చూస్ చూస్తే బాయిల్ అయిపోయాలి బయిల్యిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో తరువాత నార్మల్గా వేసేసి దాంట్లో అల్లం వేస్తె ఆ తిరువాతిలోనే అల్లం
అ
ఆ కారం పొడి ఇంకా చికెన్ మసాలా ధనియాల పొడి అదంతా వేసేసి అదంతా మనం తరువాత వేసేసుకోవాలన్నమాట దాని తర్వాత అది తీసేసి బాయిల్ చికెన్ లో లా ఇంకా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది
చనా బాగ్ మీక అన్నీ బాగా వచ్చా వంటలు
కర్రీ
చవంటరు
ఆహా వచ్చు
మీకు
చు అన్ని రావు
ఆ అన్ని చేస్తావా నువ్వు ఆ నీకేది బాగా ఇష్టం మీకు ఏది బాగా చేస్తావు మంచిగా
నేను చేసేదే చికెన్ కర్రీ ఇంటికి పోయినప్పుడు
అవునా ఓ నేనేం చెయ్యను ఒకసారి చిన్న అప్పుడు మా నాన్నకి చెప్పింది మా అమ్మ ఎట్లా అంటే ఫస్ట్ అవన్ంతా కారం అవన్ని తీసి దాని తర్వాత చికెన్ వేస్థా నేను ఏం చేసిన అట్లా ఏమంటే మాడిపోయింది అది ఐ మీన్ కర్రీ ఇంకా అయిపోయింది కూర నేను ఒకసారి చేసింది చికెన్ కది ఇంకేం చేస్తాది చికెన్ కద తినేస్తారు
కాస్ట్లీ కాబట్టి
ఆ అవును ఈదా తినేశారు నాకా నాకి అంత పెద్దగా ఏం రావు గులాబ్జామ్ చేసిన నేను గులాబ్జాము ఆ గులాబ్ జామున్ వచ్చి ఇంకా జున్ను అప్పుడ
మ్
మ్ అ ఇంకా ఏమి ఇంకా ఏమి చేస్తావుడి ఆ ఇంకా ఏమున్నాయి ఇంకా మీ అమ్మ బాగా చేస్తారా వంటలు అన్ని
ఉ మామ్మ బాగా చేస్తది వంటలు
ఆ నీకేమి ఇష్టం మీ అమ్మ చేసే వాటిల్లో ఎక్కువ
మామ్మ చేసే వాటిలో బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ రోటీ
రోటీ ఓ నీకు బాగా వచ్చా రోటీ చేయడం
చల అది నాకు చపాతి పూరి వచ్చు
ఓ అవునా కేస్తా అండవా మీ అమ్మకి ఇంటికి పోయినప్పుడు సహా అందికు
సహాయం కాదు చేసేదే నేను ఇంటికి పోయిన
అవునా నేను పెద్దగా ఏం చెయ్యను అవునా అంటే వాళ్ళకి ఇంకా పనులు ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు చేయాలలా మనం
ఉ అవును
నేను ఇంటికి పోయినప్పుడు ఏం వంటలు ఏం చెయను ఎక్కువ ఇది అప్పుడొకటి అప్పుడొకటి అప్పు పప్పుడుడు
నిద్రపోోనిికే టైం తరిపోదు
ఆ అవును నిద్రపోతా ఉంటాం ఫోన్ చూస్తా ఉంటాం అంతే ఫోన్ చూసి చూసి చూసి చూసి నాకైతే కళ్ళ కింద నల్లగయితుంది పో ని చీసి చసి
ఏం చేేసినారు మీ చరా
మాగీ చేలు మేము ఏమి చేేసినామ అంటే శ్రద్ద చేేసినాము ఇంకా నువ్వు కూడా వేసినాము కానీ నువ్వు సరిగా పనిలేదంట చచ్చిపోయిందంట అది ఇంకా మీరు ఏమిేస్తున్నారు
మేము మిరప వేసినాము ఇంకా కొయలేదు ఇప్పుడుకిస్తా అన్నారు
ఆ ఇంకో కోత కూడా అయిపోలేదా
ఆహా ఇదే ఫస్ట్
అవునా ఇప్పుడు పచ్చిమిరపకాయలు రేటు బానే ఉన్నాయి కదా
ఆ ఇప్పుడు పెరిగినాయి్
ఆ మీలు కొంచెం డబ్బులన్నా బాగా వస్తుది
హ ప్రతి రోజు దానికి మందులు కొట్టాల
ఆ రోజు అయిపోయి నుంచి కొడతానే ఉండల్లా అప్పుడే బాగా ఎక్కువ కాపుస్తుందిని
ఉ ఇంకా వరి కూడా వేసినాం వరి అది అయిపోయింది శనగ లు కూడా వేషాం అది కూడా అయిపోయింది
ఆ ఇంకా ఇదిొక్కటి ఉందా మీరు ప
ఆ ఇదిొక్కటి ఉంది
ఆ ఇంకా మళ్ళీ ఏమేస్తారు మీరు
మేము అంతే మాక్సిమం పత్తి వేస్తాన్నాం కానీ వేల దేట్ లేదండి
అవునులే ఇంకా మేము కూడా వరి వేస్తాము ఇప్పుడు ఒక పంట వరి వేస్తాం ఇంకోసారి ఏదో ఒకటి శనకాయ లేకపోతే నుూ్గు అట్లా వేస్తా ఉంటాము
మ సలు ఇరుచన కాాల
ఆ మాకైతే బాగా ఇస్తారు ఎక్కువ అసలు మేము ఇంట్లోకి చిన్నప్పుడు అంతాంటాం కదా ఏవి కొనే వాళ్ళం కాదు నూనె ఉంటుంది కదా ఆ నూనె కూడా శనకాయలతోనే పట్టించుకొని వస్తాంటిమి చిన్న పప్పులు ఉంటాయి కదా చిన్న పప్పులతో ఏం చేయ్యము కదా
మ్
వాటితో మాత్రమే ఆ నూనె పడించుకొని వస్తాం అస్ అసలు బయటకోనే వాళ్ళమే కాదు మేమైతే
హుమ్ మేం జస్ట్ లూజ్ ఆయిల్ కొనుక్కుంటాం మాక్ అంత కాస్ట్లీ చెనకాయ్ లన్
ఆ ఇంకా మాకి చేలోనే పండుతాయి కాబట్టి నూనె అసలు చాలా పెద్ద పెద్ద టినులు టిన్ దాన్ని ఉంటా అంటాయ్ ఇంట్లో అయితే అదైతే ఇం కారాలు అందుకాలుస్తాం కదా అప్పుడైతే పై్కి పొంగోచేస్త ఉండయ్ చేన కయలుడి కాబట్టి ఆ ఆ అవును చిన్నప్పుడు ఎప్పుడు అది వాడేది
ఆ
మీరు ఇంకా మీకు ఏమన్నా తోటలు అందుకున్నాయా
మాకు తోటలేం లేవు కానీ మా అమ్మ చేలోనే టమోటా ఎస్తది బీర చ్చ బెండకాయేస్తుంది వట్టికాయ్ ఎస్ డి ఆ మిరపకాయలు ఆల్రెడీ ఉంటాయి మాకి ఇంకా ఏం కొనాల్సిన అవసరంలా
ఆ మేయిలు అట్ల మనమే పండించుకుంటే అబ్బా అసలు అన్నీ ఎస్ సుండి మ కూరగాయ కూరగాయలకర్చే తగ్గిపోతది
హుమ్ అసలు కొనుక్కోం మేము సరిగ్గా అసలు కూరగాయలే కొనుక్కం
ఏం అవసరం లేదు అన్ని పండుదా ఉంటే ఏం కొను కోవాల్సిన అవసరం ఎం ఉండదు కద అవు మీరు కందులేస్తారా ఆ మేము బియ్యం వేస్తాము ఇంకా మిగతవాన్ని కొనుకుంటాం
హుమ్
ఇంకా మినుములు కూడా చేస్తాం మేం చేలో
అవును మే మేము పెసర్లు వేస్తాము పెసర్లు
మ్ నాగుల చవితికి బాల్లు కదా బేసర్ బండ్ అ అవి నాగుల చవితికి పేడ్ టం మీమ్ పండక్కి
దీనికి పెడతారు కదా శ్రీరామ్ నవమి
ఆ అప్పుడు కూడా పెడతారు పప్పు పానకం ఆ ఆ అవి ఇంకా నానపెట్టి నుంచి సాయంత్రం తిరువా తీసుకుంని తింటే ఎంత బాగుంటాయో ఆ బ్యాల్లు
మ్మ్ అవి బాగుంటాయ్ ఇవి అలసందలు కూడా బాగుంటాయి
ఆ అవును అవి కూడ బాగుంటాయి ఉడక పెట్టుకుంటే
మ్ అలసందగడలు బాగుంటాయి అసలు
ఆ ఇంకా మా సైడ్ అయితే ఇంకా అంతే అవి వేస్తారు ఎక్కువ
మ్మ్
ఇంకా మీ సైడ్ ఇవి వెయరని చెప్పినవ్ కదా టమోటా అట్లంతా ఏమేయర్ కదా
ఆహా ఆహా మా సైడ్ ఎం వెయ్యారు మా సైడ్ ఎక్కువ ఎందంటే వరి కానీ శనగ కానీ అట్ త్తి కాని మిరపకాని ఇంకా పండని పొలాలలో అయితే చి సినిమ చి సినిమ తోట్లు నిమ్మ తోట్లు వేస్తారు
ఆ అవును అవి రీటు ఉన్నప్పుడు చాలా మంచిగా పోతాయి
లేదంటే లాస్ వస్తాది అసలు సరే ఆ సరే
ఏంది